అమ్మో బ్రష్ అయితండె ఏదో వచ్చినట్టు ఆహ
కింద కూర్చుంట
ఆ చెప్పు ఎందుమ ఎలిగిపోతాంది మోహము ఏదో వచ్చేసినట్టు మనకె ఇంకా రాల ఊ ఇంకా నీవెన్ని మాట్లాడాలి అయితే మక్క పర్సన్ ఫైవ్ జెయు ఫైవ్ టైమ్ చేయచ్చు మళ్ల దీన్ కె జెయ్యి మళ్ళ నాక్ జెయ్ మళ్ల దీనికి జెయ్
మన ఇతరమే మాట్లాడకుండా కూచుందామ ఏదన్న ఒక మంచి టాపిక్ వచ్చింది దనుకో కంటిన్యూగా మాట్లాడుతుంటే టైం తెలీదు మనకి నేనా ప్చ్ అంటే ఇంక అప్పుడు రంజాన్ కదా ఎందుకూ అనేసి ఆ ఆ రోజ్ ఏం లేను అంటే ఆ రంజాన్ మంత్ ల ఎందుకు గరడము అలా ఇలా ఇన్ని డేస్ ఫాస్టింగ్ ఉన్నము నమాజ్ చదుకున్నం కదా అని
ఊ కింద కూడా ఏ అవును అప్పుడు ఎందుకు ఏడ్చినవ్
ఆ అప్పుడు ఏందో ఊరుకే ఓ చిన్న గొడవ ఎవరుతో ఇంకొర్తోనే అయ్యేది గొడవలన్నీ ఆ చుడు ఈ రోజు ఏమైందంటే ప్చ్ లో వస్తున్నామా బస్ ఎక్కాను మా ఊర్లో ఎకిన తర్వాత వస్తుంటే మా బైక్ లో ఎవరో ఇద్దరు వెళ్తు ఉన్నారు
ఊ
ఎనకల ఉన్న అంకుల్ ఏమో డ్రింక్ చేసారా డ్రింక్ చేస్తూ అంటే ఆస్ సందులో ఒక ఏరియాలో చిన్న సందుదనమాట బస్ టర్నింగ్ చేసుకోడానికి సో అంకుల్ చూసుకొనే డ్రైవ్ చేస్తున్నాడు బస్ డ్రైవర్ అంకులు
ఊ
కానీ బైక్ ల అంకుల్ ఏమన్నాడు ఏమన్నా ప్చ్ అంటే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి తిట్టాడు ఆ బస్ అయిననే బస్ అయినకి కోపం వచ్చింది ఆటికి ఫస్ అందుకే నేను యూస్ చేయలా అందుకనేస్ తీక్ అయినా ఫస్ట్ చెప్పాడు నేను మంచిగానే పోతున్నా అలా ఇలాని చెప్పాడు చిన్న తర్వాత అందకి పోయిన ఒకడు బైక్ మీదకి ఎక్కి మరి అయిపన్ కొట్టడానికి పోయాడు
ఓ బస్ ఆయన బైక్ అయన ఆహా
ఇగ ఆ డ్రైవర్ బస్ డ్రైవర్ అంకుల్ కి కోపం వచ్చి ఆ ఇంకా డోర్ తీసేసి దిగి కిందికి పోయి టప టప కొట్టేసాడు
అమ్మో
ఆ కొట్టి ఫస్టు మంచిగా మాట్లాడండి అదీదని అని చెప్పేసి మళ్లి ఏమో బస్ దిగి ఆ ఆటికి మళ్లి ఏమంటడు మళ్లి బ్యాడ్ వర్డ్ యూస్ చేసి దమ్ముంటే దిగమని చెప్తాడు
ఓయమ్మ
ఆ ఇంకా మళ్లి అన్ అంటే ఇంక ఒక డ్రైవ్ ఇద్దరు ఉండరు కదా దాంట్లోనే బస్ లో ఆ సో ఇం ఇంకొక అన్నకి కొంచెం తెలిసిన ఫేస్ అంట అద్ తి ఆ బైకా అతన ఎందుకు కనేసి కొంచెం మాట్లాడి ఎందుకులే వద్దని చెప్పి ఈ అంకులు కన్విన్స్ చేస్తుండే ఆ ఇంకులు ఇంకా డ్రింక్ చేసినడు కాబట్టి ఇంకా మత్తులో ఉన్నట్టున్నాడ్ ఆడు కావాలని గుడ చేసుకుంటున్నాడు ఎనకల మొత్తం ట్రాఫిక్ అయిపోయింది అలా
సేమ్ అటె మేము నిన్న ఒక బస్ ఎకినం నిన్ననో మొన్ననో ఆ నిన్న కాదేమో మొన్నేమో ఆ సిటీ బస్ ఎక్కి ఏనంటే ఆ అంకుల్ తాగడు డ్రింగ్ చేసిండో ఏమో తెలిదు కాని ఫాస్ట్ తీసుకొని పోతాండు స్టీర్ బేకర్స్ ఏసిన ఫాస్ట్ ఫాస్ట్ ఎగిర ఎగిరి పడతా ఉన్నాం దాని తర్వాత ఇద్ ఇట్లా హైవే లో ఇట్లా తిరగాలండి మిట్టా పోవాలా ఇటు పోవల్సి ఉంటే లా తీ లారీ ఒకటి అడ్డం వచ్చింది లారీ అడ్డం వచ్చింటే ఈయనం చేసిండు లారీ ఇటు పోవాల్సింది ఆయన ఇటు సైడ్ కు ఇటు సైడ్ తీసుకున్నాడు ఎవరిది మస్టేకో తెలియదు ఈయనం చేసిాండు ఇంకా లా బస్ ఇటి బస్ ఆపి దిగి లారీ దగ్గర పోయి ఆ అది ఎక్కడాని పట్టుకొని కొట్టి బ్యాడ్ పర్సన్ అన్ని తిట్టి అది ఇది అని తిట్టి ఎట్టబోతావ్ నేను చూస్తా అని చెప్పి ముందుకు పోనేసాండు బైక అది బస్ ఆపిసాండు ముందు పోనిస్తేబడుసా వెనకాలేమో లారీ ఉంది పక్కనే అంత భయపడిమ్మా మికొచ్చి తగులుతదని ఆ మల్ల ఆయన దగ్గర బేకు కొట్టి అనినా నేను వెట్ట్ట పోతువ్ నేన్ చుస్తా అని చెప్ప నేనుబ్లాక్ చే
సరే కొద్దిమంది డ్రింక్ చేస్తారు అదే దో ఇంకా సైలెంట్గా ఉండొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తారు ఏమో అల్లరి అల్లరు చేస్తారు
హ్మ్మ్ హ్మ్మ్ అందు
ఆ నేను మొన్న రంజాన్ గఢిల్లీ పోయిన రోజు కూడా నేనీ ఇంటి దగ్గర దిగిన తర్వాత ఆఫ్టర్నూన్ ఆ టై లో నేను మా పిన్ని కూతురు ఐస్ క్రీమ్ తిందామని పోతూ ఉన్నామా పోతావుంటే ఎవరు ఒక అంకుల్ డ్రింక్ చేశారనమాట డ్రింక్ చేసి గట్టి గట్టి గరిస్తాన్నాడు నాక మా చెల్లికి భయం పోయింది మమ్మల్ని ఏం అర్చల రోడ్లు గట్టిగా అరుస్తాన్ న్నాడు అరుస్తాంటే హా అప్పు కాదు మా ఇంటి దగ్గర మా ఊరు సైడ్ నేను ఇంటికి పోయినప్పుడు భయం అయిపోయి నేను మాచెల్లి రివర్స్ వెళ్ళిపోతా ఉంటిమా ఆ అంగుల్లా ఏమన్నాను లేండమ్మా నేను మిమ్మల్ని ఏమన్నాను మీరేం భయపడకండి నన్ని చూసి ఏం అనను నేను అంటా
అంతే కొంత మంది అతే కచ్చ మీద బడతారు ఎందో అంతా
భయమైపోయింది తా
హ్మ్మ్
నిన్నా అయితే మా ఊర్ బస్ ఆ ఎంతకీ ఫోర్ కి ఆ టైం కి మా ఊరికి రావాలి వెళ్ళి మరి ఫైవ్కిి అలా మరి రిటర్న్ అనంతపుర్ పోవాల అన్నమాట
హ్మ్మ్
కొండా ఫోర్ కు వచ్చి రావల్సిన బస్సు ఇంకా రాలా మాది లేట్ అయిపోయింది ఏమో అక్కడ ఇష్యూస్ అని లేట్ అయిపోయింది నేనేమో ఈవినింగ్ బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా మా ఊర్లో వాళ్ళు ఇంకా అక్కడ నుంచి వచ్చే బస్సే రాలేదు ఇక్కడికి వచ్చే లోపే సిక్స్ అయిపోయిద్ది సిక్స్ థర్టీ ది అయిద్ది అంటే ఇంకా మా నాన్న వేరే ఊరికి పోయి ఎక్కియాల అనమాట సో మా నాన్న వచ్చి ఎ ఇద్దామని వస్తే అబ్బాడు ఎంతసేపటికి బస్ ఇ స్టాండ్ లో ఫుల్ నిలబడి కాలు నొప్పులు వస్త తున్నాయి ఇంకా లాస్ట్ కి ఒక బస్ వచ్చింది ఈ సరే అని స్టాప్ చేయిించింది దాన్ని ఎక్కి ఇసే దాంట్లో సీట్స్ లేవు మళ్ళీ నిలబడిన ఇ మరి ఇంకా పోయి అలా ఆ పోయి అబ్బా నైట్ స్లీపర్ లో బ చి స్లీపర్స్ లో కాదు సూపర్ లగ్జ లో నిద్రపోదామ అని బాగా నిద్రపోదాం అనుకుంటే నా ఎనకాల బాగా గురకలు పెడతాడ నైనా ఎవరో
అప్పుడు నీకు భయమేయదా రా అవునులే
ముందు ఉన్నారు కదా అమ్మాయిలు ఆ ఫుల్ గురుకలు పెడుతున్నాడు అసల్. నీ నాకు ఓచ్చేదే అంతంత మాత్రం ఓస్తాది ఆ సూపర్ లగ్జరీలో. ఆ, ఆ వచ్చే నిద్ర గుడా పోయింది. ఆ.
మొన్న నేన్ ఉగాదికి,
అన్దా.
బాగుంది . మా చెల్లి . ఏందో ఎందిది నిబ్బా, నిబ్బి, నిబ్బ నిబ్బి ది.
అదా, లవ్ ఫర్ ఎవర్. ఎవరు పెట్లా, జస్ట్ ఫైవ్ రుపీస్ తెలుసా. జస్ట్ ఫైవ్ రూపీస్ దా ఇంగ్, బ్లాక్ లేదు. చూసా పర్పుల్ ఉన్నింది. చీ పర్పుల్ ఓద్దులే అనేసి ఇంకా బ్లూ, తీసుకున్నాం, నేను, మా చెల్లీ. బ్లాక్ ది ఉంది కానీ, దాని పైన ఓం మనీ, అవి అన్నీ ఉన్నాయి. ఓం, ఓం, ఓం. ఆ ఓము ఇట్లా, మూడు నామాలు అన్ని ఉన్నాయండ. వచ్చేస్.
అన్న కింద బడింది. మా ఫ్రెండ్ ఇందాక కిందబడింది తెలుసా, చెైర్లో నుంచి, నందు ఆ పాప పేరు. కింద బడింది, నిన్ను పెద్ద రాయ్ పడింది, ఇరిగి బ్బా ల్యాబ్ అంత కిందబడిన్, బొక్కపడింద్ అందు,
అమ్మ మేము బండ ఇరిగిపోయిందే ఏమో అన్యము. నువ్వు ఇరిగినావ్ ఏమో అట్లా. ఏ లెగ్గు
ఆ పిల్ల ఇంగో విషయం, ఆ పిల్లక్, ఆ పిల్ పిల్ల కింద బడి గుడా, ఫోన్ మాట్లాడుతాంది దేల్సా.
ఆ పాపా ఆ చైర్లో కూర్చొని, ఆల్రెడీ ఒక ఫోన్ కంప్లీట్ చేసింది. మరి ఒక కాల్ లేకపోయిన్
పోయిన గూడా. ఒక కాల్, లేకపోయి కూర్చుందా.
అంటే ముందరవి రెండు ఉన్నాయి, ఎనకల ఒకటి లేదు.
ఆ.
ముందరకి కూర్చొనింది ఆ పాపక్ తెలీదు అప్పడ దాకా గుడా. మన్ మధ్యలో ఎన్నికి సర్దుకున్నాం, కాను అలా అయిపోయింది. ఆ ఆ ఆ.
ఉమ్ దావు, చీ ఇంగ్లీష్ ఓస్తా ఉంది.
కింద బండలన్నీ పగిలిపోయినట్టున్నాయి, అవ్వ పడే లోపూ పాపం. నువ్ ఇరిగిపోలేద్, నువ్ రాయి.
అన్న చూస్తా ఉండు టూ మినిట్స్. ఒక్కడే ఇంకా అయిపోలా.
ఓన్లీ జెల్ది జిల్ది, అయిపోలాని జుస్తున్నారా.
టెన్ మినిట్స్ ఎంత సేపు అయితాది. ఇంకా అయిపోల అంటే ఇప్పుడు రెండో, మూడో అయిపో అయిపోనై ఏమో అనుకుంటాన్,
అయ్యో.
పది నిమిషాలక్ పది అయిపోతయేమో, పదోస్తాయ్ ఏమో, అనుకుంటండా.
చేస్తునావ్.
ఏమో ఫోన్ లేకపోతే, ఉండలేకపోతన్ అన్నట్టుఉంది. ఎరెవరిదో ఫోన్ దిసుకొని, చుసుకుంన్ దాన్ని.
ఒక ఫోన్ లేకపోతే, ఒక నిమిషం గుడా ఉండే అట్టు లేడు.
హో
ఈమెకి డ్రెస్సు గుచ్చుకుంటూ పోతుందండి గుచ్చుకుంటుందండి
ఎవరు ఏసుకోమన్నారు తీసేయాలటండి
తీసుకుందంట
ఉ
ఇంగ
నైస్ పౌచ్ నేను ఫోన్ పౌచ్ కేస్ తీసుకోవాలా నాది తునిపోయింది
అవునా నేను తీసుకుందామని చూస్తాన్నా ఇంకొకటి ఇంక ఫస్ట్ తీసుకుందామని చూస్తా
ఉహు లాగ్ పడింది రావడం లా అంతే ఏంది
ఆ మా అక్క కొడుకు బా అలుగుత ఉంటాడు పిన్ని దీంట్లేకి వాటర్ ఎట్లా పోసినావు నువ్వు అని పో ఎందుకు పోతాయి బాయ్ బాయ్